హలో
హలో
ఏం చేస్తాళ్ళు
ఏం లేదు ఖాళీయే నువ్వు
నేను కూడ ఖాళీయే తిన్నరా
ఏంటి
తిన్నరా
తిన్నా తిన్నాను
మ్ ఏం కర్రి
ఏం కర్రి
మాది ఇయాల అది పోప్కన్నం
ఏం కర్రి
పోప్కన్నం కర్రి కాదు
మరి
పోప్కన్నం అంటే కర్రి కాదు మరి అనదు ఇడు మీదేం కర్రి
మాది పప్పుచారు
ఈట్ ఈట్
వెళ్లినా కాలేజీకి
పోయి వచ్చిన మధ్యానమే
మ్ హూ ఏం చేసినవు కాలేజీలో
టైం పాస్
టైం పాస్ చేయనికే కాలేజ్ పోతున్నావ నువ్వు
హ్మ్ అటు వోయి మధ్యానం మళ్ల అదే బస్సుకి రిటన్ అయిన అదే బస్సుకి పోయి అదే బస్సు రిట్టన్ అయిన మళ్ల
హాఫ్ డే నాకుండేనా కాలేజ్
మా సార్ రాలే ఇయాల
ఒక్క సార్ కోసం హాఫ్ డే ఎగ్గోట్టిలా
మాకుండేది ఒక సార్ పది మంది గాదు
ఏమన్నావ్
మాకు ఉండేది ఒక సార్ అంటనా
మ్
మాకుండేది ఒకసార్
ఓకే మీకు సబ్జెక్ట్స్ ఏముండయా
వుండే
ఒకటే సబ్జెక్టా
ఆ మేము టాపర్స్ కదా మాకు ఒక్క సబ్జెక్ట్కి ఎక్కువ బ్రెయిన్ పని చేయదు
అ హా
మ్ అట్ల మీరు ఏం చేసిరు పొద్దాలకెల్లీ
నేను ఖాళీయే టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ ఉన్నా
మ్ హూ ఏమైనా వెబ్ సిరీస్ చూసిరా
వెబ్ సిరీస్ ఇవాళ పర్ఫెక్ట్ పార్ట్నర్ అని ఒకటి ఉంది అది చూసిన
మ్ హూ రిజిష్టర్ మ్యారేజ్ చూడు మస్త్ ఉన్నది
చూస్తా చూడాలి అనుకున్నా గానీ మళ్ళీ ఏమో ఇగ చూడలే
బొంది నాది ఐదు అయినయ్ హ్మ్ ఇంక చూడాలి ఇంక రెండు ఉన్నాయి ఇంక రెండు మూడో
ఊహు
ఏవన్నా మూవీ చూసిర్రా కొత్తై
కొత్తయి అంటే పెద్ది చూసినా మొన్న
ఆ
కా ఏం చూడలేదు గోదల్ హూ బానే ఉంది
బాగాంటే ఆళ్ళందరూ బోన్న
బాగుంది అన్లే బానే ఉంది చూసేటట్టుంది
ఊ ఇంత కొంచెం వైరల్ రీల్స్ ఉన్నాయంటరు
ఏంటి వైరల్ రీల్సా
కొంచెం వైరల్ వైరల్ హీరోయిన్ ఉన్నారు అన్నారు
అర్ధంకాలే
కొంచెం మీరయిన ఎట్ల ఎట్లా ఉన్నారు
అమ్ త ఏం అంటే ఉంది కొంచెం మొత్తం అం త ఏం చూపియలే నార్మల్ గానే ఉంది
మొత్తం అంత చూపియాలంటే ఎట్లా చూపిత్తరు
అంటే మరీ ను ఊహించినంత కాదు బట్ ఒక లెవెల్ లో ఉంది
మీకెట్ల తెల్సు
ఏళ్ళొస్తాను
ఊ మేము మంచి మంచిగా పోయోస్తామ్ మీతీరు ఊహించం
అబ్బో
హు
ఈ మధ్య ఇన్స్టాలో త్రీ సెవెన్ టి రూపీస్ బిర్యానీ దొక రీల్ వైరల్ అవుతుంది చూసినవా
చూళ్ళే
ఇంకా చూళ్ళేదా
మే ఇన్స్టాగ్రామ్ ఏడ చూస్తాలేదు వారం నుచ్చిలేసి ఇన్స్టాగ్రామ్ జోలే ముడతలేన్ ఎవరైనా పంపేటి చూస్తాను ఎవరైనా వంపేటీ చూస్తాను లేకపోతే స్టోరీలు చూస్తే అప్పుడు ఇన్స్టాగ్రామ్ రోజు టైం ఉ వాచ్ టైమ్ ఎంత అయింది చూస్తా హాప్ నా ఆవర్ అది స్టోరీలు రీల్స్ పంపినవి చూసే వరకి అంత అయితాంది
అబ్బో అందుకు తగ్గిచ్చినవ రా
టైం ఉంటలేదు నెట్ ఉంటలేదు నేను రీఛార్జ్ చేసుకోను కానీ అస్తంత పరిస్థితుల్లో చేసుకుంటాన్న ఇప్పుడు
అవునా
ఊ హూ నాకు రీఛార్జ్ చేసుకుంటే డబ్బులు వేస్ట్ అయితయి అనిపిత్తది ఊర్కే టైం పాస్కి ఏన్న ఏదన్న మూవీ డౌన్లోడ్ మొత్తం ఫైవ్ జి తోటీ అదే సూత్త లేదా టివీ సూత్త
ఊహూ
హూ ఇగ రీఛార్జ్ చేసుకుని ట్వంటీ ట్వంటీ పెట్టబుద్ది కాదు నాకు
డబ్బులు సేవ్ చేస్తున్నావ్ అనమాట
ఆ ఘోరంగా అడుగు తియారట చప్పక డబ్బులు సేవ్ చేస్తున్న
ఆ
ఊ రీఛార్జికి ఎందుకు నాకు చేసుకోబుద్ది కాదు ఆట్లనే దానికి ఎందుకు బొక్క ఎసుడని దాని బదులు నేను సెల్ చుసే బదులు తప్పుడు టీవి చుడచ్చు ఎవరిదన్న సెల్ ఫైవ్ జి ఉంటే హాట్స్పాట్ ఆన్ చేసి సినిమా డౌన్లోడ్ చేసుకోని వత్త సప్పుడగా
ఆహా
ఉ తెలివి ఉండాలి కాని వాడుకోవచ్చు అప్పుడు అప్పుడు పని చెత్తది తెలివి
చాలా రేర్ గా
రేరు ఎందుకే మాకుంటది మోకాళ్ళలల్లో ఊ ఇంకా
ఇంకా చెప్పాలి
ఆ మీరే చెప్పాలి
మా దగ్గర ఏముంటాయి
ఆ చెప్పాలండి ఏముంటయి అంటే
నా దగ్గర ఏముంటాయి అని అంటున్నా
నాకు తెలుసా ఉ ఊ
తెలీదా
ఏంటిది
తెలుసా అన్నావు కదా తెలీదా అంటున్నా
తెల్ తెలుసా అనలే మీ దగ్గర ఏమన్నా
అదే మాకు తెలుసా అన్నావ్ తెలీదా అని అంటున్నా
ఉ తెలియదు అంటున్నా నేను కూడా
అబ్బో
ఆ మరి మీ దగ్గర ఏమున్నదో మాకు తెలుసా. ఇగ వెదర్ ఎట్లున్నది ఈ రోజు.
ప్పాల కొం ఆ ఆఫ్టర్నూన్ అంటే టూ త్రీ వరకు కొంచెం గాలి వచ్చింది. ఫోర్ కి ఒక్క ఫైవ్ మినిట్స్ వర్షం పడి ఆగిపోయింది. ఇప్పుడు కొంచెం కూల్గనే ఉంది వెదర్.
మీరు కొట్టుకవోలె గాలికి.
నేను బయటికి ఎళ్ళలేదు.
యెల్తె కొట్కపోయెటోళ్ళు
ఆ అంత లేదు మరి కొట్టుకుపోయే అంతా ఇదిగా ఏం లేను.
బక్కగుంటరటా కదా.
నీకు తెలీదా నేను ఎట్లా ఉంటనో.
నాకేం తెల్సు
ఇమాజిన్ చేసుకో ఎట్లా ఉంటది అని.
ఓన్లీ నేను మా ఫ్రెండ్ గురించి అలా ఆలోచిస్తా, వేరేటోల్ల గురించి ఆలోచించా.
నీకు కొత్త ఫ్రెండ్స్ ఎవరు?
ఉన్నారు. ఇద్దరు ఉన్నరు. ఇద్దరు ఎప్పుడో మెసేజ్ మెస్ సెజ్ కూడా చేత్తలేరు ఇద్దరు బంద్ చేసిల్లు మొన్నటి రాక చేశేటోల్లు.
ఎవరు ఆళ్ళు అంటే మీ కజిన్స్ లోనే ఎవరైననా లేకపోతే బయట
బయట్ బయ బయట కాలేజ్
నిజమా
హ్ మొన్నటిరాక రీల్లు పంపించేటోల్లు ఇప్పుడు రీల్లు కూడా పంపిత్తలేరు.
అవునా
అన్ని ఏరీల్లు అత్తే ఆ రీల్ నాకు పంపుతరు.
నిన్న నేను రీల్స్ షేర్ చేస్తే ఎందుకంతా సోది లాగా ఇది చేసినవు.
అది తర్వాత చెప్తా కాని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అచ్చిళ్ళు ఇంకొకళ్ళు ఆళ్ళు పోనియి కానీ ఇంకొకళ్ళు అచ్చిళ్ళు మొన్న రీసెంట్ గా అది ఫేక్ అకౌంటో తెల్తలేదు, అది వర్జినల్ అకౌంటో తెల్తలేదు నాకు.
ఎకౌంట్ పేరేముంది?
గర్ల్స్ పెరే
నాకు షేర్ చేయ్ నేను చూస్తా.
ప్రైవేట్ అకౌంట్ చిన్నపిల్లలకు రాదు.
అయినా కూడా షేర్ చెయ్ ఫేక్అకౌంటా రియల్అకౌంటా నేన్ చెక్ చేస్తా.
అంటే గూగుల్లా పెట్టినా అది ఎమచ్చింది అంటే ఇది ఫేక్ అకౌంట్ అనిచ్చింది.
నువ్వు నాకైతే షేర్ చేయరా నేను చెప్తా.
నేను అక్కడ ఉన్నప్పుడే చూపిద్దాం అనుకున్నా కానీ చూపియలే. అత్తే గదా సూపిచ్చేది.
రాలేదా నేను
నేను అది అచ్చిన కాంచెల్లి రాలే, అత్త ఊపియాల
కొంచం అన్న ఉండాలి అనడానికి, ప్రతి రోజు ఆఫ్టర్నూన్ వచ్చిన
టూ డేస్ రాలే, లాస్ట్ టూ డేస్.
టూ డేస్ మా ఇంట్లో ఉండే చుట్టాలు
నేనేం చేత్తా దానికి ఆ రోజు అచ్చింది గదే చెప్తాన్న కదా, నేనేమన్నా అన్ననా నిన్ను ఇప్పుడు?
సరే ఎట్ల చూపిద్దాం అనుకున్నవు ఇప్పుడు షేర్ చే చూస్తా. అగు
ఉమ్
ఇంత మంచి ఫ్రెండ్ అడుగుతున్నా
ఎవలు ఎవరికి ఫ్రెండ్?
ఎవరో ఒక్కడున్నడు
అహ ఒక్కని చెప్పుకో నాకెందుకు చెప్తాన్నవు?
చెప్పుకుంటా వాడికి
ఉమ్ వాడికి ఎప్పుడు వాడు వాడు దానికే చెప్పుకుంటడు, మన ఇద్దరికి
నేను అతనికి చెప్తున్నా అతను నాకు చెప్పట్లే.
నువ్వు బంద్ చేసిలంట నాకు అదే నచ్చితలేదు.
ఏం పని చేస్తుంది?
సరే నేను ఉంటాను మరి, వేరే కాల్ మాట్లాడాలే
సరే